ఏం చేస్తున్నారు కాలేజ్ కేలరా
ఆ వెళ్ళాం ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తా ఉన్నా
స్నాక్స్ తిన్నానీకా
ఆ మనీ పూరి
ఉహు
తిన్నావా
ఆ లేదు ఇంకా
ఏం కర్రి చేశా విరోజు
రోజా మనకి మీకు తెలుసా షామ్ గడ్డ డర్ కదా
ఆ తెలుసు ఆ
మీరేం చేస్తున్నారు రిషతో వాళంచేదే
కాఫీ దా కాఫీ తాగడానికి కేసు దగ్గరకి వచ్చింది
ఏన్ సార్ కాలేజ్ లో ఈ రోజ
మార్నింగ్ ల్యాబ ఏం జర ఆఫ్టర్నూన్ నుంచి ప్లాంటేషన్ అని చెప్పి తీసుకుని వెళ్ళ రు మేము తప్పించుకొని వచ్చేసాంలే బిజీకి ఆ ఆమా వచ్చింది బిబీబక మేడము
ఆ క్వశ్చన్ పేపర్ ఏదో చెప్పినట్టుంది
ఆ ఆ మళ్ళకిపోయింది
ఓ అమ్మా పడం ఎన్ని సార్లు అలిగిపోతది
సరే ఇంకా మీకు నేను చెప్ప నెక్స్ట్ మీకు చెప్పంలే క్వశ్చన్స్ అది ఆడతాను అయ్య నేర్చుకోండి అని చెప్పి ఎల్ చెప్పి కూడా వే ఇ టాపిక్
ఆ మేమన్నా రోజు క్లాస్ కు వస్తుంద వారానికి ఒకసారి వస్తుది ఈ రోజు వస్తే మళ్ళ రేపు వారంలో వస్తది ఏడ గుర్తుంటది
కూడా రాస్కోరా అంత ఆమె ఏం ఏం అర్ధమైతే నన్ను రాసుకోవాలి అం చెప్పేయే
వస్తది ఆ చెప్పేదానికన్నా క్వశన్ ఎక్కువ అయిపోయినాయా అదేంటి ఇది అన్న అంట అడ క్లాస్ ఏం చెప్తందో అర్ధం కాదు
ఆ ఈరోజు మ మన సీనియర్స్ కి ఇంటర్వ్యూ జరిగిందంట అంత పార్షాలిటీ అంట వాళ్ళకి నచ్చిన వాళ్ళనే సెలెక్ట్ చేసుకున్నారంట
అ ఇండస్ట్రీలో మనుష ఇట్లు ఎవరో తెలియదు అంటే
అంటే వాళ్ళతో మాట్లాడినారండి ప్రిన్సిపల్ సారు వచ్చి మేఘనా ఏమా ని సెలెక్ట్ చేసారంట
ఎవరిని మేఘన కే
ఆ ఇంకా అనంత్ సార్ వచ్చి కొంతమందిని సెలెక్ట్ చూపించాడంట
అంటే ఫ్యాకల్టీ సెలెక్ట్ చేసారా
అంటే వాళ్ళకి చెప్పడము చెప్పారంట అట్లా వీళ్ళు బాగా చే చేస్తారు బాగా చదువుతార అ
ఆ
జస్ట్ ఎగజామ్స్ కి అతం అవన్ బడ్ అవన్ కూడా సెలెక్ట్ చేయిించారంట చాలా బాధపడుతున్నారు కొంతమంది సీనియర్స్ మనోలు తేజు అక్క అ టాపర్స్ ఉన్నారు కదా వాళ్ళు వాల్ ఇద్దరిని సెలెక్ట్ చేసుకోలేదంట
అధిఎందిఅది మెన్ వాళ్ళకి కదా చెప్పాలి
అంత పార్ పార్షాలిటీ చూపిస్తున్నారంట వాళ్ళకి నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేపిస్తున్నారు సెలెక్ట్ చేస్తున్నారంట
హమ్
అ చాలా బాధ పడుతున్నంట వాళ్ళ అయితే
మరి ఇంత దారుణంగా ఉన్నారే
ఆ
అంటే ఇప్పుడు ఈ రోజు ఇంటర్వ్యూ జరిగిందా ఈ రోజు ఇంటర్వ్యూ జరిగిందా
ఆ ఈరోజు ఈ సూర్య కూడా ఏమని కొప్పేసుకుంటది కదా లిఫ్టీకి వేసుకొని ఆ మని వైష్ ఆ ఆ మని సెలెక్ట్ చేశారు ఆయన కొంత మందిని సెలెక్ట్ చేస్తారు
అంటే వైట్ ట్గా ఉంటుది పోనిట లేదు
ఆ ఆ భరతనాట్యం వేష్ వేసింది చూడు మొన్న
ఆమ
అ
ఇ ప మరి వాళ్ళిద్దర్నీ ఎందు సెలెక్ట్ చేయలా
రు అసలు ఆ ఆ ఎగ్జామ్స్ లో అసలు క్వాలిఫై అవ్వలేదంతా నేను ప్రిన్సిపల్ సారు మాట్ ఎక్జా బెట్టర్ల టెస్ట్
ఓకే
దాంట్లో సెలెక్ట్ కాలేదంటా ఆయన ఆయన మాట్లాడి ఆమె సెలెక్ట్ చేపించాడంట మ ఇంటర్వ్యూ లో సెలెక్ట్ టేమి ఇప్పుడు
చదివే నకి స పజయి
మొన్న కూడా అంతే కదా యాన్వల్ డే కూడా ఆమె ఏ మంత్ రెడీ అయ్యేసి వచ్చింది ఆమెకి అచర ఊరుకనే ఫ్రాడ్ ఫైజ కి
పాప ఎవరికి థర్డ్ ట్రై చే ఇసిది
బాగా రెడీ వసి వచ్చింది కదా పాపకి ఇ సరే మరి చి చింటనిద
ఇప్పుడు మోనికాకి ఇచ్చినారా
ఆ మౌలిక సెలెక్ట్ అయందిన్నాంతా
అవు ఏస కాల ఏస
చిన్నలే ఆ బాబాకి కూడా చిన్నలే
అ
అ ఈ మక్క ఈ మేం రెడి అంత పెళ్ళి కుతురు అంత ఊర్క ఎంద నాాలు లే కదా అది దాంట్లో డిఫరెంట్ ఏముంది ఏముంది అంత ఫెజగా
లాస్ట్ టైమ్ ఇట్లానే మన సీనియర్ సూపర్ సీనియరు మేఘనా ఉంది కదా ఎలాారు ఆమన్ కూడాడా అదే ఆ ఆ సర ఇంత సేపు మారాడు ఎల్రు నమ్కి అద ఆ అమ్మని నార్మల్గా చెప్పా అని చెప్పి అదే అమరన్ మూవీలో మ్యూజిక్ కేసు ను చడాగ
ఆ ఆ అంత ఏందో
నార్మల్ అని చెప్పి అక్కను తీసేసి ఇచ్చిల్లా ఇప్పుడు ఈమె ఎం రాడి నే
ఆ ఆయన సెలెక్ట్ చేసారు అప్పుడు కూడా ప్రిన్సిపాల్ అ
అసలు ఏమైనా గెటప్ అట్లా కాస్ట్యూమ్స్ ఏమన్నా పెట్టిందా నార్మల్ శారీ కట్టింది జడేసుకొచ్చింది అంతే కదా
హలో
ఆ హలో
ఆ చెప్పు
నీకు ఇవ్వలేదా
ఆహా ఇవ్వల అందరి కంటే టోటల్ డిఫరెంట్ కదా
కాస్ట్యూమ్స్ చ అసలు కాస్ట్యూమ్స్ చూడాలి వీ పార్చాలిటీ చూపిస్తున్నారు వాక్ చూడాలి కాట్యూమ్స్ చూడాలి
అంతా ఇప్పుడు కూడా మీరు టాకింగ్ లాంగ్వేజ్ బట్టి ఇస్తాము అని చెప్పారంట వాళ్ళేమో వీళ్ళంతా గ్యామ్లింగ్ చేశారంట
అంటే ఇండస్ట్రీ సెలెక్ట్ చేసుకుంటారు వీళ్ళు ఎట్లా
ఆ వీళ్ళు మాట్లాడారు వీళు బాగా చదివేస్తారు ఇట్లా అని చెప్పారు
ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళకి అర్థం అయిపోతది కదా
అది
ఎమన్నా పైసలు చే పే చేసినారా వీళ్ళు
అట్లానే ఉంది అంటే మన కాలేజ్ వలచ్చు వచ్చార అంటే ఇంగా అదే కదా అర్ధం ఆ
ఉ వాళ్ళు కాదు పార్షాలిటీగా సెలెక్ట్ చేసిన వాళ్ళు వాళ్ళ ఏమన్నానా మనీ ఇచ్చారా సార్ వాళ్ళకి కే
ఏమో
మరింత దారుణం చేస్తారా ఇప్పుడు తేజ అక్కా వాళ్ళు ఇద్దరు బాగ్చదివే అక్కవాల్‌ పరిస్తిదేందిమే ఇన్ని సెమ్స్ పాస్ అయి ఈ సప్లీస్ లేకుండా వాళ్ళక్ ఫస్ట్ నుంచి పోల ఒక్కసారి ఏం పోయింది ఇన్ని సంవత్సరాలు కష్టపడ్చదివి లాస్ట్ ఎట్ల ఇట పార్షాలిటీ జూపిస్తే ఇంక ఎందుకు చదివే
ఉమ్ మా మీర్ బాగ్చదువుతార్‌ మా అన్నోలే అయనే జూడు
ఉమ్ ఆహా ఫస్ట్ లో మనకి చెప్పినారు గదా వాళ్ళ నేమ్స్
ఊమ్ తంగా అవసరం లేదులే వీళ్పిచ్చే జాబ్ కంటే బయట చూసుకొని మంచిగా సెటిల్‌ అయ్యేది బెటర్
ఐది సైడ్ బోయేది బెటరు ఇండస్ట్రీ కన్నా రేపు మన సిచ్యువేషన్ అయినా అంతేలే మనమంటే అస్సల్‌ న
మనం అంటే ఒక్కరి కిబడదు
హ్మ్ ఎంత దార్నమొ జేస్తారో
హామ్ యా గో ఇప్పుడంతా టీచర్లకి మనీ కడితేనే మీకు ప్రాజెక్ట్ లో సైన్ పెడతార్‌ అని చెప్పి అన్నారంట వాళ్ళకి అదేంది అదంత
మనీ కడ్తే
ప్రాజెక్ట్ లో ఇది మొన్న టీషర్ట్లు వచ్చారు కదా మనకి ఆ స్పోర్ట్స్ మంత్లీనియర్స్ కి ప్రాజెక్ట్ లో ఆ ఇప్పుడు ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉంది కదా దానికి ఇప్పుడు మీరు రూ ప్రాజెక్ట్ లో అది ఇప్పుడు మీరు మనీ టీషర్ట్లు మనీ కడితేనే మీకు ప్రాజెక్ట్ మెంట్లో మ్యామ్ సైన్ బెడతనా ఏంద్ ఆ
మరి దిగ్ జారిపై బిహేవ్ చేస్తున్నారు కదా మనీ కోసం
సరే లేదండ్ ఇంకా వదిలేశాడండీ మళ్ళ సార్ మీరు అట్టెట్లా వదిలేస్తారు వాళ్ళ దగ్గర ఇప్పించుకోండి మని కళ్యాణి ఓవర్ చేస్తున్నాడ్ అంట కాఫీ
సార్ వదిలేమని చెప్పాడా అది మనకు అవసరం ఏమన్నా సార్ అదే కాలేజ్ బ్యాడ్జ్ కోసం వాళ్ళు వలేచ్ కున్నారు కాలేజ్ ఇది టీషర్ట్స్ అయన అడిగా అయిన
మన్ మన ఇన్ చార్జ్ వదియమంటే అంటే అ కళ్యాణి వా అదే ప్రిన్సిపాల్ వాళ్ళ వైఫ్ అట్లా ఎట్లా వదిలేస్తారు మీరు అని చెప్ప్ ఫైన్ నడుస్తున్నదంట ఓ ఓకే సరిపీనారు వాళ్ళు ఎవరు ప్రిన్సిపల్ చేసింది ఈడ్ అసలు చ్చా డోట్ యూ దట్ ఐ
పీస్
మన్ కాలేజీలో మరి చీప్ ఎంత అసల్ గ ఇట్లా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు అంేీ ఆ అవును
సార్ అదే అను కుంన్నాడంట పిహెచ్ డి చేసుంటే నేనే తీసుక్ ఎవరిన్ని
ఉమ్ వాటర్ ఆయన్ నిన్న బాగుండేను చేసిండు
టైమ్ ఐయిప్ పీన్ని మళ్ళా చేస్తా
అల్ జాస్తి ఉ